హలో ఆ వినిపిస్తుంది చెప్పు ఆ వినిపిస్తుందిరా చెప్పు
ఏం చేస్త
ఏం జే లేదా నువ్వేం చేస్తున్నావు
ఏం లే కాలి
ఆ తిన్నవా
తిన్లేదక్క ఆఫ్టర్నూన్ ఇంకా తినాలా
ఎందుక్ తన్లేదు మరి ఇంకా
పిల్లగాడికీ ఫీవర్ వచ్చింది ఇగ ఇగ ఆయనన్ చూసుకుంటూనే ఉన్నా ఇంగ
ఆ సరే హ్మ్ తిన్నవ మరి ఏం కార్రీ
కా కర్కయ్ టమాటోండిన్న
ఓ
హ్మ్ అదే వా
హ్మ్ ఇంకా ఆ తిన్నచ్చ తిన్న
ఏం కర్రిది.
కరియ
హ్మ్
వంకాయ్
వంకాయ్.
హ్మ్ ఆ కాలేజ్ లోనే ఉన్నా. నేను ఆల్రెడీ.
ఔనా.
ఆ మాక్క్లాసెస్ ఏమి అవ్వట్లేదని. ఫుల్ డే ఫుల్ డే.
ఇదేనా.
హ్మ్
ఏం చేస్ మరి ఇంకా.
ఏం చేయట్లే. క్లాసెస్ అయిపోయినాయ్ రాస్. కుంటున్నాయో.
అదేలే.
హ్మ్
నీయి అయిపోయినాయ అక్క కాల్స్.
హ్మ్ అవును. లేదు ఇంకా ఉన్నాయి.
ఔనా. కోల్డ్ దగ్గలేదా అక్క ఇంకా.
ఆహా తగ్గలే తగ్గ్ తగ్గలే ఇంకా ఎక్కువయత్ ఏం తగ్గలేదు ఇంకా.
అయ్యో ఐస్ క్రీమ్స్ ఎక్కువ తిండ్. నువ్వేంటి.
తిన లేదు అట్లా ఐస్ క్రీమ్స్ ఏం తినను కానీ తగ్గట్లేదు అవి.
అవునా నిదరోత్తంద్ వెదర్ ప్రాబ్లమ్ అట్టునాట్. కేయా
హ్మ్
మ్మ్
వెదర్ కి చేంజ్ అయింది వయి కూల్ వాటర్ కూడా ఏం తాగట్లేదు గానీ అట్లా అయితంది ఇగ
ఆ మా పిల్లోడికి కూడా జ్వరం వస్తందక్క జ్వరందగ్ ఇందులేగాని చికాక్ చేసు కొన్ రెండు వడుకి ఒళ్ల్ళు వేడి గున్
ఏమన్నార్ డాక్టర్
నార్మల్ ఫీవర్ అంటున్నారు
అవునా
హ్మ్మ్
ఏముంద దమ్మ అంటున్నారు చివర అంటున్నారు మో పోతు మోషన్ పోతుండ అయితే కడుపులోటు జ
ఇంకా బనానా ఉంటుంది కదా దీని పీ తగ్గుత తగ్గుతది
అ
హమ్
ఇంకా ఏం సంగతులు
హమ్ లేదు చెప్పాలి ఇంకా మొన్న ఉగాది సెలబ్రేట్ దవస్ కున్నారా
ఆ చేసుకున్నాం అక్క మరి ఈముంద అక్క ఏమ్ మార్నింగ్ మార్నింగ్ తేవాలి పానంత చేయాలి దేవుడికి దీపారధన చేయాలి
ఆ నీళ్లు మొత్తం శుభ్రం చేేసుకోవాలి అలాగే ఆ అన్ ఇంటిగది ఇల్లు శుభ్రం చేసుకుని ఆనందేశి అ
ఆ
ఉ దేవుని దగ్గర పూజ చేసుకోవాలి దేవుని పట్ అవును ఆ రోజు ఆ ఆ రోజు ఇంకా అవునా రోది అమావాస్య ఉండే కదా అవును అమావస్య ఉండే కాబట్టి ఇగ ఇల్ మొత్తం శుద్ధి చేసుకొని స్నానం చేసి మళ్ళా దేవుని గది శుభ్రం చేసుకొని ప దేవుని పట్టాలు కడగాలి ఫోటోలు
మళ్ళా పాలతోని కొంచెం
అవును పాలు గంగ అవునవును గంగ నీళ్ళు పాలు అలాగే కొంచెం తేనె ఇవి వేసి ఇల్ంత సుభ్రం చేసుకు కోవాలి
అవు చేతనే గారి శుభ్రమైన ఎందుగంటే మధ్య్
హ ఉగాది పచ్చడి చేసుకున్నావు ఉగాది పచ్చడి తీసుకున్నారా మీరా ఆ
చేయలేదక్క
ఎందుకు మరి
అంటే చిన్న బాబు ఉంటారుకే నాకు పన్ అయితరకే త్రీ అయింది
అవునా
ఈగ త్రీకి నేను హ బాజ చేసి ఆ ఈవినింగ్ దసా నై ఈ సా సాయంత్రం ఇగ అప్పుడు దేవస్థాన ఇచ్చాడా ఇగ సేమ్య పాయసం సం చేసుకొని తిన్నం దేవుందగ్గర పెట్టి
హహా
య అంతే
భక్ష్యాలు గూడ చేయలేదా ఉగాది రోజు కొత్త సంవత్సరం రోజు చికెన్ తినద్దంటరు గదా
అవునా ఏమో తెలియక తిన్నం ఎందుకనక్క ఎందుకు సంట్రట్లా
అంటే కొత్త సంవత్సరం కాబట్టి నాన్ వెజ్ తినొద్దు అలాగే దేవునికి పూజలు చేసుకోవాలి కాబట్టి ఆ రోజు మనం ఏం చేస్తే అదే అయితది గదా మొత్తం అనేశి తినొద్దంటరు
ఏమో తెల్వక తిన్నం నేను ఆ రోజు స్నానం చేస్తారకే త్రీ అయిందక్క మా మమ్మీ వాళ్ళు వచ్చేంతసేపు ఆగి ఆ ఆగి హెడ్ బాత్ నేను స్నానానికి ఎళ్తే
తి
ఆ కిందపడతడు పడుకుంటే మళ్ళ నేను స్నానం స్నానం గదిలో ఉంటే కిందపడుతడేమో అన్నట్టుగ ఇగ అయినన్ బట్టుక్ కునే ఉన్న మామ్మెల్లొచ్చాక ఇకా ఇంగా మమ్మీ వాళ్ళకిచ్చి వెళ్ళి స్నానం చేసి అప్పుడు తిన్న అన్నందిన్నిగ ఇంగ
అవునా
ఊ
అవును చిన్న పిల్లలుంటే కష్టమే
భయమక్కా కష్టం గ కష్టమనూ భయం అయితా ఉంటది వాళ్ళకి ఏదన్నయినా గూడా అసలు వాళ్ళు చెప్
అంటే ఆ ఎవరో ఒకరు ఉండాలి వాళ్ళకి తోడింగ్
ఉ
అంటే మనం ఇక మనకి ఏదైనా ఒక వర్క్ చేసుకోవాలంటే మనగ కూడా కష్టమ అతుది ఇవద మ్
వంట చేస్తా అంటేనే నాకు కష్ట ష్టం అనిపిస్తుంది ఆయనకి ప
వంట చేయడానికి మళ్ళ మనం వాష్రూమ్ కెళ్ళినా స్నానం చేయడానికెళ్ళినా కూడా కష్టం అయితది వాళ్ళు మళ్ళీ వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి అదేవ ఆ ఏం ముట్టుకుంటారు అని భయం కింద పడతదని భయం బయటికెళ్తదని భయం ఇట్లానే ఒకసారి మా మా వదిన వాళ్ళ కొడుకు మా వదిన స్నానం చేస్తుంది తెలియక ఇ రూమ్ కి డోర్ లాక్ చేసుకున్నాడు ఏడ్చి ఏడ్చి రూమ్ కి లాక్ చేసుకున్నాడు మ్ అయ్యొ తియ్యలేక మస్తు కష్టమైంది పాపం
ఇంద బేడాల సలవ్ పెట్టీయ్యొద్ధు
ఉమ్ అవునఅవును మ్..
కు
మ్
మ్.... బ బ నువు ఎటు పోయినా న ఇక డ్తెలీ అమ్మా అమ్మా అనుకుంట లేవంటడు మ్ వ‍స్తూనే ఉంటడు అమ్మా అమ్మా అమ్మా అమ్మా అమ్మా అమ్మా ఒకటే అమ్మా అమ్మా అంటారు
మ్...
పిలుస్తాంట ను సంబరం నికి ఇత్తదాయా పని చేసుకో టైము టైం సరిపోదాయె
ఉమ్.. అవును టైం సరిపోదు మళ్ళీ
మ్
వాళ్ళకి ఎదినా ఇ ఇంట్లో చిన్నగా జ్వరం వచ్చిన జలుబైన కూడా వాళ్ళు ఏం చెప్పుకోలేరు పాపం చిన్న పిల్లలు కాబట్టి మనమే అన్ని చూసుకోవాలి
ఆ ఇప్పుడు జూడు రాదు అక్క నా నా ఒళ్ళ పడుకొని ముప్పై బొర్లు బొర్లిండు కడుపు నొప్పిలు వేసినట్టే తాపుకక్కసారి మంచిగుంటండు తాపకొసారి బొర్లుతుండు భయం వేసి ఏమ్మటే ఇక్కడ ఆర ఎంపి ఉంటే పట్టుకొని పోయినా పోతే బమ్మ కడుపు నొప్పి లేదు ఏం లేదు ఇ అ పిలకాడ ఎందుకు చికాకు చేసుకుండో ఏమో అని అన్నారు అన్నడనే ఎందుకైనా మంచిది డాక్టర్ అంకులు ఒక కడుపు నొప్పి సిరప్ ఉన్న ఒక జరన్ సిరప్ రాయండి అని చెప్పిన రా్రాసిండు తీసుకొని వచ్చ మీగ అడిగిపోయి వచ్చినో రాలేద నిద్ర పోఇన్డు పడుకోండు పాలిస్తే ఇక సిరప్ కూడా తాగాలే
మ్మ్ హ్మ్
ను్ అట్లా అట్లా చేసి చిన్న కొడుకి ఇప్పుడు ఇప్పుటికి ఇప్పుడే పర్ని మాట్లాడిన సేపట్లో అ చేసేరి నన్నన్ని
మ్మ్ ఇంకా ఇప్పుడేం పడుకున్నాడా మరి
హ్మ పడుకుండ
అవునా మ్మ్ ఇప్పుడు మళ్ళీ పనిదియాలి కదా ఇంకాసే అయితే
ఆ ఇక టైమ్ ఇక పని టైమ్ అయి్యందిక నను బ బడిన్నాడుగాద ఇక కొంచెం మ అన్నం దినీ ఇగ ఉన్న పని చేసుకొని అక్కడ మా మమ్మీ దగ్గరనే పడుకుండు వాడు మార్నింగ్ గిన్నెల్ గిట్లా ఏం దోమలేదు ఇప్పుడు వెళ్ళి ఇక గిన్నెల్ దోమి ఇగా సాయ పోయి మల్ల రైస్ కుక్కర్ లో బియ్యం వేసుకొని మళ్ళ కర్రీ చేసుకుంటా హ్మ్ తను ఏం జెయలేదు అక్క మార్నింగు మా డా ఆ సరే అక్క
అ